హలో
హలో
హలో ఈరోోజు మనము లాస్ట్ టైం నువ్వు దసరా పండక్కి రాలేదు కదావే
ఆ అవునువే రాలేదు ఎలా జరిగింద
చాలా బాగా జరిగింది వే దసరా పండుగ అంటే ద నైన్ డే తొమ్మిది రోజులు జరుగుతుంది చాలా బాగా జరుగుతుం ంది నువ్వు చాలా మిస్ అయ్యావ్ వే ఎందుకు రాలేదువే నువ్వు
ఏదో అప్పుడమ సి సిచ్యుయేషన్ ఏమో బాగలేక రాలేదు వే బా ఫ్రెండ్స్ అంతా చాలా మిస్ అయి్ టన్ కదా అవును ఎలా జరిగింది దసరా పండగ
చాలా బాగా జరిగిందివే అది దసరా పండుగ అంటే తొమ్మిది రోజులు చేస్తారువే మొదటి రోజు చాలా అంగరంగ వైభవంగా చేస్తారు మొదటి రోజు రోజు అన్నపూర్ణ దేవి అని అలంకారం చేస్తారు ప్రతి రోజు అలంకారం చే స్తారు వేణ అయితే చాలా మిస్ అయ్యావు
ఆ నేను నిజంగా చాలా మిస్ అయినాను ప్రొదుటూర్లోనే కదా ఆ అవునువే
ఆ అవునువి చాలా బాగా చేస్తారు నువ్వు ఎందుకు మిస్ అయినావో ఏమో మా ఫ్రెండ్స్ అందరు చాలా బాగా కలిసిన్నాము ఆ ప్రతి రోజు ప్రతి ప్రతి రోజు అలంకరణ అనేది ఉంటదివే చాలా బాగా చేస్తారు ప్రసాదాలు మంచి వుతారు ప్రతి రోజు ఒకక అలంకరణ అనేది ఉంటది ఆ చాలా మంది జనాలు ప్రజలు వస్తారు మనం ఫ్రెండ్స్ అంద సెకండ్ సకడే అనేది భవాని దేవి అలంకారం అనేది ప్రతి రోజు జరుగుతుంది అనమాట ఒక ఒక రోజు ఒక్కొక్కటి అట్లా సరస్వతీ దేవి అలంకారము భవాని దేవి అలంకారము అన్నపూర్ణాదేవి అలంకారం ఇంకా మహిషాసురం మర్దిని అలంకారము అనేది చాలా ఉంటదివి చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ అందరము వచ్చినాము నువ్వు మాత్రమే మిస్ అయ అవ అసలు మనం చాలా ఎంజాయ్ చేసే వాళ్ళం కదా రోజు అలా వెళ్ళేసి ఎగ్జిబిషన్ లాగా కూడా పెడతారు దసరాకి
అవును బాగుంటుంది అవును ఆ రోజు మీరు హాఫ్ అన్ అవర్ వేసుకున్నారా ఏం వేసుకున్నారు
ఆ హాఫ్ సారీనే వేసుకున్నాం ట్రెడిషనల్ కదా దసరా పండుగ కదా చాలా ఆంగర వైభవంగా చేస్తారని హాఫ్ సార కట్టుకున్నాం ను ఒక్కదాని మన ఫ్రెండ్ అందరం చాలా మన అంతా చాలా పెద్ద గ్యాంగ్ కదా
నిజంగానే మీరు రోజుకు అంటే నైన్ డేస్ కదా డైలీ రోజుకి ఒకొక
న్నావే నువ్వు కలవలేదు ఏదో బిజీగా ఉన్నా అని చెప్పిన వ్వు
అవునువే నిజంగానే ఆ రోజు ఏమో సిచ్యుయేషన్ బాలేక నేను
అవునా నెక్స్ట్ నె క్స్ట్ మాత్రం ఖచ్చితంగా రావాలి వే దసరా పండుగకిి
ఖచ్చితంగా వస్తాను చూడాలి కదా తొమ్మిది రోజులు
ఆ తొమ్మిది రోజులు చాలా బాగా అంగరంగ వైభవంగా చేస్తారువే సరస్వతి దేవి అలంక ఆ ఇంకా ఇంట్లో అందరము వెళ్ళాము ఫ్రెండ్స్ వెళ్ళాము బంధువులు వెళ్ళాము ఎగ్జిబిషన్ కూడా జరుగు రుగుతుంది కదావ ఎగ్జిబిషన్ కూడా వెళ్ళాం చాలా మంది జనాలు వచ్చారు అక్కడికి
ఆవును వే బాగుంటంది అసలు నవ్వుకొని నవ్వుకొని బె తింటాం కదా బాగా చూసుకుంటా తిరుగుతా ఫుడ్డు తింటా
బ్రేక్ డ్యాన్స్ ఇలా చాలా ఉన్నాయి ఫుడ్ అందుకు చాలా బాగున్నావి అక్కడయితే ఫాస్ట్ ఫుడ్ అన్ని హెల్దీగా చేసుకున్న చేసిన్నారు వే అయితే
బాగా మంచిగానే ఎంజాయ్ చేసినారు లే నెక్స్ట్ టైం ఖచ్చితంగా నేను వస్తాను ప్రతిదీ చూస్త
ఆ నెక్స్ట్ మా మాత్రం నువ్వు ఖచ్చితంగా తప్పకుండా రావాలి వే మన ఫ్రెండ్స్ అందరము మళ్ళీ కలవాలి
అవునువే వస్తా ఖచ్చితంగా వస్తాను నేను
ఆ అందరూ రావాల్సిందే అందరూ వచ్చి ఉండి ఒక పది రోజులు పదహైదు రోజులు ఇక్కడే ఉండి, ప్రతి రోజు మనము ఉమ్ దేవున్నీ దర్ దర్శనం చేసుకుంట, అమ్మవారిని ప్రతి రోజు ఉండాలివే ఇంకా దసరా కండుగ రోజు అయితే వే ఇక్కడ ఎలా చేస్తు ఎలా చేస్తారంటే అమ్మవారు ఆ గోల్డ్ శారీ అనేది కడతారువే, బంగారు చీరతో అమ్మ వారిని అలంకరించి అం అసల్కి చూన్నీకి ఎట్లుంటారంటే గంభీర ఇంగ ఎంతో అందంగా ఉంటారు వే
కాదు వే అమ్మవారికి బంగారు వేస్తారా? ఎలాగ అంటే తెచ్చినవి అంటే
పూలతో అలంకరణ చేస్తారువే, పూలతో అలంకరణ చేస్తారు
అంటే నగలువే, బంగారు
ఆ న నగలు నా గలువే వెయ్యరు వే అన్ని బంగారమే మొత్తం, డైమండ్ నెక్లెస్లు అన్ని వేస్ స్తారు అసల్కి ఫ్లవర్స్ కూడా ఎట్లా అంట్ ఆ
ఇప్పుడుక్కొక్కరు అంటే ఏమన్నా మొక్కుకుంటరు కదా, నేను ఇది ఇవ్వాలా ఇది ఇవ్వాలా అని చెప్పేసి అలా ఏమైనా ఒక్కొక్కరు చేపిస్తా ఉంటారు.
చాలా మంది చాలా నమ్ముతారు అమ్మవారిని. ఆ అదే ఎలా అంటే పూలు ప్రతీ ప్రతి రోజు ఒక్కొక్క అలంకరణ అనే ఉంటది, ఆ అలంకరణకిి సంబంధించిన పూల్ పులు మాత్రమే ఇప్పుడు సరస్వతి దేవి అలంకారం అంటే, ఓన్లీ సరస్వతి దేవికి వైట్ శారీ వేసి వీణ కట్టి వీణ పెట్టేసి, చాలా అద్భుతంగా మొత్తం వైట్ థీమ్ తోనే చేస్తారు వే అయితే చాలా బాగా చేస్తారు. అసలు అందు అందులో, అందులో నీకు కూడా అమ్మవారంటే చాలా ఇష్టం కదవే చ చాలా నమ్ముతావుగదవే
అవును చాలా బా నమ్ముతానే, ఖచ్చితంగా వస్తాను వే నేను
ఆ ఈసారి రావాలి. తప్పకుండా అందరం ప్రతి రోజు వెళ్తూ, ఎగ్జిబిషన్ కెళ్తూ అక్కడికి అందులో వి స్ట్రీట్ ఫుడ్ చాలా బాగుంటాదివే ఇక్కడయితే అదే మన ఫ్రెండ్స్ అందరికి నువ్వు కూడా ఒక్ చెప్పువే ఇట్లా రండి అందరము ఈసారి కలుసాము తప్పకుండా అనేసి.
ఆ చెప్తాను వే కచ్చితంగా చెప్తాను వస్తాను కూడ, ఫోర్త్ డే ఏం జ ఎలా జరిగగింది మంచి జరిగిందా?
ఆ ఫోర్త్ డే అన్నపూర్ణాదేవి అనేది జరుగుతుంది, అన్నపూర్ణాదేవి అంటే ఎట్లా అంటే ప్రతి అంటే మనకి ధనం రోజు ప్రతి రోజు మనకి ఫుడ్ ఉండాలి, మనం ఉన్నన్నాళ్ళు మనకి ఖచ్చితంగా అన్నం అనే ది ఉండాలి ఒకరి మీద ఆధారపడకూడదు అనేసి అలంకరణ చేస్తారు, అంటే లైఫ్ లాంగ్ నువ్వు ఉన్నన్నాళ్ళు అద్భుతంగా ఆరోగ్యంగా ఉండాలి. మనము అనేస్ చేస్తారు వే. చాలా బాగా చేస్తారు, ఆ ఫోర్త్ డేనేవి ఆ ఫోర్త్ డేనే వే చేసేదది అట్లా ప్రతి రోజు ఒక ఫస్ట్ రోజు వచ్చేసి ఏ ఏ రాజరాజేశ్వరి దేవి అని చేస్తారు వే, రాజరాజేశ్వరి దేవి అనే చేస్తారు ఆ తర్వాత నెక్స్ట్ రోజు వచ్చేసి పార్వత్ తి దేవి అలంకారం, పార్వతీదేవి అలంకారం అంటే స శివుడికి సంబంధించినవివన్నీ పె పెడతారు వే అయితే ప్రతి రోజు, ఇప్పుడు పార్వతీదేవి అలంకారం కాబట్టి శివుడికి సంబంధించినయి పెడతారు, సరస్వతీ దేవి అంటే మనకు చదువుకు సంబంధించినది కాబట్టి బుక్స్ కానీ అన్ని అసలు ఎట్లా పెడతారంటే ప్రతి రోజు ఇది ఇదంటే ఇది కదా అన్నపూర్ణాదేవి అంటే అన్నానికి అంటే ఫుడ్కి సంబంధించ సిన వన్నీ ఆరోగ్యానికి వీటి సంబంధించినవిన్నీ పెడతారువే ఇంకా మహిషాసురి మర్దిని అని ఉంటది మహిషాసురి మర్ది దిని అనేది లాస్ట్ లాస్ట్ జరుగుతది ఇంకా దసరా రోజు తొట్టి మేరవని అని జరుగుతుందివ ఎప్పుడు అంటే నీకు తెలుసా దాని గురించి
ఆ తెలిదు అందు కనేే నేను ప్రతిదీ నిన్ను అడు తున్నా అంటే ఎలా జరుపుతారు ఏది అనేసి
పనంగా ఈ రోజు రాత్రి తొట్టి మెరవని అనేది జరుగుంది నార్మల్ జరుగు దసరా రోజు తొట్టి మ మర అనేది జరుగుతుందివి దాని ముందు రోజు ఒక ఒక పెద్ద ఎద్దుని తెచ్చి నరుకుతారువే అంటే ఎట్లా అంటే అది నార్మల్ గా నిజంగాయిన ఎద్దుని కాదు నార్మల్ గా బొమ్మలలో తయారు చేసినదివి ఎందుకంటే ఆ రోజు దసరా మనకి ఎందుకు వచ్చిందంటే అది న అంటే టే రాక్షసులు చంపేసి అమ్మవార అనేది ది ఆ రోజు మనకి కనబడింది అనేసి ఇవే అది
అవును కానివ అప్పుడు ఏమైనా అంటే అప్పుడు చాలా మందికి అంటే బోనాలు అందుకు వస్తారు కదా ఊర్లోకి వస్తారు కదా దేవత అనేది ఖచ్చితంగా
అదే వే చెప్పవే అ తే సరా రేపు అనంగా ఈ రోజు రాత్రి పన్నెండు గంటలకి ఈ దున్నపోతు అనేది నరుకుతారువే దున్నపోతు అంటే ఒక ఒక బొమ్మలాగా తయ తయర్ చేస్తారు దున్నపోతు లాగా తలకాయ దగ్గర ఒక ఆహా రి రియల్గా ఊరికే మామూలుగా బొమ్మవే చెక్కతో గాని అట్లా ఏమన్నా ఆట్ట తో గాని అట్లా చేస్తారు దున్నపోతుని చేస్తారనమాట ఆ ఆకారంలో చేస్త స్తారు తలకాయ దగ్గర కుమ్మడికాయని పెడతారు వే లోపల కుమ్మడికాయ ఉంటుంది బయట తలకాయ ఉంటుంది ఎందుకు అంటే నిజం ని చంపలేక ఇలా ఇలా గుమ్మడికాయని నరికేసి అటు ఇటు వేసేస్తారు ఇంకా నరికేసిన తర్వాతనే మనకి దసరా పండగ అనేది మొ దుల ఏంటదివి ఆ రోజు
అవును అవే ఇప్పుడు ఆ ఫెస్టివల్ డే రోజు అంటే ఏదో ఒక రోజైనా నాన్ వెెజ్ తింటారా మీరు
ఆ ఆ తొమ్మిది రోజులు తినరు వే ఆ ఆ దశ దసరా పండుగ దశన నవరాత్రులు జరుగుతుండగా ఎవరుూ అంటే నార్ నార్మల్గా మనమైతే తినము ఎవరు తినరు ఎందుకంటే ప్రతి రోజు వెళ్తా ఉండాలి కదా అలంకారణ చూస్త ఉండల అమ్మవారి దగ్గర గుడికి పోయినట్లే కదావే గుడికి పోతామువే
అవును అంటే ఇప్పుడు అమ్మవారికి యా యాట్లు పెట్టుకుంటారు కదా యా అట్ట పెట్టుకుంటారు కదా చేసుకోవచ్చు కదా నాన్ వెజ్
వేరా అమ్మవార్ వేర్వేది శ్రీ వాసవి కన్యకం పరమేశ్వరి దేవి అమ్మవారు ఈ అమ్మవారికి నాన్ వెజ్ కొయ్యారు నార్మల్ గా చౌడేశ్వరి దేవి కాని అ ఆ పెద్దమ్మ తల్లికి గాని అట్లా వా వా వాటికి మాత్రం అంటే కొన్ని తల్లుల కొన్ని అమ్మవళ్లకు మా మాత్రం దగ్గర మాత్రమే అట్లా ఆటలు అందుకు కోసేది
ఓకే నేను ఏమనుకుంటున్నా అంటే ఇప్పుడు అమ్మవరికి ఆటలు పెడతాం కదా ఇప్పుడు గుడి గుడిలకైతే స్వామి వారికైతే పెట్టామ్మ అమ్మవార్లకైతే పెడతాం కదా మేబి పెడుస్తారేమో అనేసి అనుకున్నావే
అవునావే అలా ఏం కాదువే అంటే కొన్ని అమ్మవార్లకు మాత్రమే అలా చేస్తాము కొన్ని అమ్ అమ్మ వాళ్ళకి ఇలా చేస్తారు ఇంకా తొట్టి మెరవన అనేది జరుగుతుంది ఇవి అవునా అవే ఉండా ఉంటావు అవ అయితే
ఆ సరే వె
ఆ సరే వె అయితే